హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా
ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదు మీరేలా ఉన్నారు
నేను బాగున్నాం అ
ఇంకేంటని చెప్పాలి
చెప్పండి ఏదైనా విశేషం కోసం సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్ వచ్చాయా మీకు
ఇంకా లేదండి నెక్స్ట్ మంత్ నుంచ వస్తాయి
అ నెక్స్ట్ ఇంకేంటండి ఇప్పుడు ఫెస్టివల్ కదా ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు హాలిడేస్ ని
ఏం లేదండి మొత్తం నార్మలే ఫెస్టివల్ రోజు టెంపుల్ క వెళ్తాము అంతే ఇంకా అంత మామూలే మీర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
మాకు ఉగాది చాలా స్పెషల్ ఫెస్టివల్ అండి ఉగాది పచ్చడి చేసుకుంటాము ఉగాది పచ్చడి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు సావు గది పచ్చడి మేము బాగా తింటాము లేదు పక్కనోళ్ళు చేస్తే మేము తింటామండి బాగా
ఓకే
సో మా ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తారు మేం తింటాము ఇంకా మేము చాలా ఐటమ్స్ చేసుకుంటాము
హ్మ్
పిండి వంటలు చేసుకుంటాము టెంపుల్కి వెళ్తాము మంచిగా పూజ చేసుకుంటాము ఇంక కాలేజ్ లో ఉన్న మేమందరం కూడా బాగా రెడీ అవుతాము
ఓకే ఇంకేం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారండి మీరు
ఉగాది తర్వాత రంజాన్ ఉందండి రంజాన్కి మేము మసీదుకి కూడా వెళ్తాము ఆ రోజు మేము రంజాన్కి స్పెషల్, స్పెషల్గా ఉండే ఐటెమ్ ఉంటది ఐటమ్ చేసుకుంటాము, ఓ ఫాస్టింగ్ ఉంటాము. ఈవినింగ్ మంచిగ ఫ్రూట్స్ తింటాము, బిర్యానీ తింటాము ఇంక పండగ చేసుకుంటాము. సా రంమ్జాన్ కోసం మాట్లాడుకుంటాము.
మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి
నా ఫేవరెట్ ఫెస్టివల్ పం
హలో
బంగాలండండి హలో వినిపిస్
హలో ఆ వినిపిస్తా
ఆనా ఫే మీ ఫేవరెట్ ఫెస్టివల్ కూడా చెప్ ప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు.
మా ఫేవరెట్ దసరా అండి.
ఎందుకండి అది మీకు ఫేవరెట్ అయ్యింది.
టెన్ డేస్ ఉంటుంది కదండి ఫెస్టివల్ కొంచెం పెద్దగా అనిపిస్తది, ఆ ఇక్కడ మా వీధులొ అమ్మవారిని పెడతారు కొంచెం డైలీ, మంచిగ ప్రోగ్రామ్స్ జరుగుతాయ్ కొంచెం బావుంటుంది ఎంజాయ్ మెండుగ సరస్వతి పూజాన్ని చేస్తారు.
ఉ సో మీకు దసరా అంటే చాలా ఇష్టంమైతే మిర అప్పుడో అ టైంలో మీరు ఎలాంటి ఐటమ్స్ చేస్తారండి, చాలా ఐటమ్స్ చేస్తారు కదా.
అవునవును పులిహోర అట్ల, గారెలు అట్ల చేస్తాము గుడి దగ్గర ఎక్కువ చేస్తారు వెళ్తాం మేము రోజు నైట్, ఆ టెన్ డేస్ గుడి దగ్గర ఎక్కువగా ఉంటాము. ఉ ఈవినింగ్ కోలాటం అట్ల చేస్తరు. ఉ ఇంకేంటండి.
ఇప్పుడు సమ్మర్ కదండి చాలా ఉక్కబోతగా ఉంది.
ఉ నౌను.
సో వాతావర్ణం ఎన్విరామెంట్ అంతా కూడా చాలా బయట చాలా వేడిగా ఉంది.
ఫుడ్ కూడా అలాగే తీసుకోవాలండి అ కోల్డ్ చేసి ఫుడ్ తీసుకోవాలి ఉ సబ్జ సీట్స్ అట్ల
ఆ అవునండి వాటర్ కూడా బాగా తాగాలి.
ఉ
సో మీరు కూడా వాటర్ మంచిగా తాగండి హెల్త్ కూడా
ఆ తాగుతం మండి.
ఇంకా క నెక్స్ట్ మీరు ఎక్కువగా ఏ బుక్ చదువుతూ ఉంటారండి మీకు ఏమైనా బుక్స్ చదవడం ఇష్టమా నాకేమైనా సజెస్ట్ చేస్తారా
ఆ బుక్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదండి మా పిల్లలకి స్టడీ ఉంది అది చది చదివవ చన్నస్ అయిపోతుంది
ఇ మీరు టీచరా అయితే చాలా బాగా చెప్తారనుకుంటా అయితే
లేదండి టీచర్ కాదు నేను హౌస్ వైఫ్ ని
హ
అవువును
టండి మీరీ మీకు ఇష్టమైన డేలో ఇష్టమైన వర్క్ ఏంటి ఏం చేస్
నేను బేకింగ్ చేస్తానండి. హోమ్ బేకింగ్ చేస్తాను.
ఓ బేకింగా సూపరండి. అన్ని చేస్తారా అన్ని కేక్స్
ఆఅ అన్ని అన్ని టైప్స్ చేస్న్ బ్రౌనీస్, కేక్స్, కప్ కేక్స్, కుకీస్ అన్ని చేస్
కేక్స్ అంటే నాకు చాలా ఇష్టంమండి.
న కీష్
ఇంకా నాకు డ్రీమ్ కేక్ అంటే కూడా ఇష్టం, డ్రీమ్ కేక్ చేస్తారా మీరు
ఆ చేస్తాం
ఇంకా అండి ఇంకేం చేస్తారు బైకింగ్
ఇంకా ఆల్ టైప్ ఆర్డర్ వస్తే కస్ మకాషం కేక్స్ బర్త్డే కేక్స్ యానివర్సరీ కేక్స్ అన్ని టైప్స్ చేస్తారు టీ టైమ్ కేక్స్
సూపర్ అండి చాలా బాగా చేస్తున్నారు మీరు
ఎలా వెళ్తుందండి మరి మీ బిజినెస్ మంచిగా వెళ్ళాలని నేను ఆ దేవుణని ప్రార్థిస్తున్నానండి
పర్లేదండి అంటే ఎక్కువ మందికి తెలిదండి ఏం చేస్తున్నట్ మాస్ స్ట్ లోనే తెలుసు ప్రమోట్ చస్ ఇకోడానికి నాకు ఆప్షన్ లే
ఓ మీ బిజినెస్ ఇంకా పెద్ద అవ్వాలని నేను కోరుకుంటు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఇంకేంటండి విశేషాలు ఈరోజు మరి ఎంతవరకు కేక్స్ చేశారు
ఈ రోజు మేము ఆర్డర్ వస్తేనే చేస్తాంమండి ఆర్డర్స్ లేవ నిన్న వొచ్చినాయి ఫోర్ ఆర్డర్స్ నిన్న కంప్లీట్ చేస్తాం
ఉ
మంచిగా ఫీడ్ బ్యాక్స్ కూడా మంచిగా వస్తాయండి టేస్ట్ బాగుందని
పక్ష ఏ
ఏంటండి
కదా అంటన్నా
అవునవును
ఇది మీరు ఎలా నేర్చుకున్నారండి పైకింగ్ అంతా కూడా
ఏంటండి
ఈ కేక్స్ చేయడం మీరు ఎలా నేర్చుకున్నారు అని ఓ సూపర్ అండి ఈ రజుల్లో కూడా ఆన్లైన్ లో చూసి నేర్చుకోవడం దానికి మంచి ఫీడ్ బ్యాక్ రావడం చాలా గ్రేట్ అండి
ఆ చాలా ట్రయల్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ లో చూసిన దానికంటే నా ఓన్ రెసిపీస్ నేను నేను క్రియేట్ చేసుకున్నా అను కొం కొన్ని స్పాంజ్ రెసిపీస్ వాటిలతో పేస్ట చేస్త అస్తే చాలా బాగుంటుంది
వు ఎంతలా మీరు దాని మీద ఉ
ఉ
మీరు చాలా ఫోకస్ చేసింటారు చాలా కాన్సట్రేషన్తో చాలా ఇష్టంతో మీరు అది నే చుకొని ఉంటారు అర్థమవుతుంది
అ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చు ల ఇత అంతా
ఎసండి ప్రతిది ఏదైనా సాధించగలమని చెప్పేసి మీరు ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది
థ్యాంక్ యూ కుకీస్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం కాస్ట్ అని ఎవరు తీసుకోవట్లేదు
అవునా మీ దగ్గర దొరుకుతాయా
ఆల్మండ్ కుకీస్ కాజు కుకీస్ అన్ని టైప్స్ ఉంటాయి
టేస్ట్ బాగుంటాయి ఎవరు ఆగరండి తీసుకుంటారు ప్రాబ్లం ఏమీ లేదు
ఇంకా రీచ్ లేదండి మార్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇ ఒక ఆప్షన్ లేదు స్టాల్స్ అట్లా పెడితే రీచ్ ఎల్ తది బ్యానర్స్ అలా ఎంచుకుంటే కానీ అంతలా ప్రమోట్ చేసుకోలేదు
ఓకే అండి అక్కడ కూడా మీరు కచ్చితంగా రి చవుతారండి త్వరలోనే
ట్రై చేస్తా అండి
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి టిఫిన్ చేసారండి
ఆ టిఫిన్ చేసామండి
ఏంటి స్పెషల్ ఈరోజు
ఈరోజు ఇడ్లీ
మరి నేను కూడా ఇడ్లీ చేసాను
ఓ మీరు చేసారండి టిఫిన్
ఆ చేస్తాను
ఉ ఇంకేంటండి వంట అయిపోయిందా ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు
ఇనిపించలేదండి మళ్ళీ చెప్పండి
ఈ రోజు వంట అయిపోయిందా స్పెషల్ ఏం అనుకుంటున్నారు అంటు
స్పెష ని ఏదన్నాయి పెంది పప్పు, తోట కూర చేసాను
మ్మ్ ఓ ఎంత ఫాస్ట్ గా వంట కూడా అయి పోయిందా గ్రేట్ అండి
అంతే కొంచం బయట కెళ్ళే పని ఉందండి బ్యాంకి అందుకని చేసా
ఓకే అండి ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్తారా ఇప్పుడు మీరు బయటికి వెళ్ళే పని ఉంది అన్నారు కదా
అవునండి
మళ్ళీ చెయమా అండి మరి
ఆ మళ్ళీ చేయండి
హ్మ్ అలాగే అండి
ఓకే బాయ్ అండి
మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నామండి ఆల్ ది బెస్ట్ అండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి
ఆ ఓ కే అండి బాయ్ అండి